అందేస్తున్నారండి
ఏం లేదండి వటిగ తిరుగుతున్నాం మీరేం జేస్తున్నారు
ఏం లేదు కూర్చున్నాను
తిన్నారా అండీ ఆ తిన్నమాటి
ఆ నేను కూడా తిన్నానండి ఇప్పుడే ఈరోజు పది తోటకూర పప్పండి మీదేం కర్రీ
మాదిగూడ తోటకురనే అండి ఊ వేసవికాలం ఆ ఎండలు బాగోడుతున్నాయి కదండి ఇప్పుడే ఎండ కాలం స్టార్టైంది కదా
కొందరు
మీకిప్పుడే ఇట్లుంటే సమ్మర్ల ఎట్లుంటదో ఇంక స్టార్టింగే బా గేండలుగోడ్తున్నాయ్
సమ్మర్లీ ఎక్కో ఉంటాదాండి ఏండలు
ఊ మరేం జాగ్రత్తలు తీసుకుంటారండి మీరు సమ్మర్ల ఆహ్
సమ్మర్లో ఆ పన్నెండు గంటల లోపే బయటికేళ్ళాలనుకుంటే పెళ్ళిల చేత్తో
ఊ
అ అ అపుడపుడు మధ్యాహ్నం అంత ఇంట్లనే ఉండి చాలా ఎక్కువలాగాలండి పల్స చార్లా ఎక్కువ తీసుకెళ్ళితండండి పదార్థాలు తినాలి వడదెబ తగలగుంట కాపాడుకో చెప్పాలి మీరు హలో హలో
ఊ
మీరేం చేస్తారండి హలో హలో మీరేం జేస్తరు హలో ఒ
నిజం బట్ల ఏమైనా పంట చూసుకొని త ఎండ తలగకుండా తలకి స్కాఫ్ కట్టుకుంటాం టోపీ పెట్టుకుంటాం లేకపోతే
అ
ఇగా బటికెళ్ళచ్చిందంటే తొందరనే వాటర్ తాగొద్దు కొంచెం సేపు ఆగిం తరువాత తాగాలే వడ దేబ్బ తాగకుండా జాగ్రతల్ తీసుకుంటాం నిమ్మరసం తాగుతాం హలో
ఆ నిమ్మకాయలేక్కువ యూజ్ చెయ్యాలే
నిమ్మరసం దాగితే ఇంగా కొబ్బరిబోండం మనం నార్మల్గా దోర్క్తే దాగుతం కొబ్బర్నీళ్ళు తాగుతాం ఇగ ఓఆర్ఎస్ దగ్గర పెట్టుకుంటాం ఇంకా ఏమన్నా ఆ తాగుతుం లేకపోతే ఇయా సమ్మర్ అంటే మ్యాంగోస్ కాబట్టి తింటారండి మీరేక్కువ
ఆ మ్యాంగోస్ తింటమండి మీరు జ్యూసులు తాగుతారా మ్యాంగో డైరెక్ట్ కట్జేస్ కొణిద
అంటే రెండు జేస్తాం ఇంకా మన ఈ మన తినే పండు ఉంటది కదా చికే మా
ఆ అవునవును
అవితే బాగా తింటా మంచిగా అనిపిస్తుంది అంటే అది వేరే టేస్ట్ ఆ ఆ జ్యూసుల కంటే కూడా ఇది ఎంజాయ్మెంట్ ఉంటుంది దీన్ని తింటే
అవును
ఊ మీకేది ఇష్టమ అంటే జ్యూసులు ఇష్టమా
జు జ్యూసలు అని ఎంలేదు అండి వట్టిగనే కట్ చేసుకొని తింటాం
ఆ ఇంకా కట్ హా కట్ చేసుకొనినం ఇట్లా అది మన రసాలాని చికెటి అంటే ఇట్లా అవి తింటే మంచి అనిపిస్తది హా ఇంకా వాటర్ మెలన్ తింటారా
హా వాటర్మీలోన్ మొన్ననే తెచ్చుకొని తిన్న
ఉమ్ ఇక సమ్మర్లో ఎక్కువ డిహైడ్రేషన్ కాకుండా వాటర్ తాగాలి ఆ లేవండి మీకున్నాయా
ఆ మాకు ఉన్నాయండి చెట్లు
ఇక మాకూవరైనా తెలిసిన వల్ల ఇస్తారు లేపోతే ఉహు ఎ తెలిసిన వాళ్ళు ఇస్తాది ఇస్తాం లేపోతే ఇక కొనుకొచ్చుకుంటాం అండి
ఆలే
ఉమ్
ఇప్పుడుగంటే ఏప్రిల్ ఎలక వస్తాయి
మ్మ్
మామిడియక పచ్చడి పెట్టుకుంటారా
ఆ మామిడికాయ పచ్చడి పెట్టుకుంటామండి ఇప్పుడు సీజన్ కదా ము ఫస్ట్ స్టార్టింగ్ మేము పచ్చడి పెట్టుకుంటాం ఇంకా ఇకా డిహైడ్రేషన్ కాకుండా ఇ
పోతే మమ్మడికాయ పచ్చడి ఎక్కువ తినాలి అనిపిస్తది
మరి ఇక మన పచ్చమడికాయలు ఉంటాయిదండి వాటి మీద కొంచం కారం ఉప్పు జల్లుకుని తింటే మస్తు టేస్ట్ టాయి అట్లా అట్లా కూడా మంచిగా అనిపిస్తుంది
హు హు
ఇంక నీళ్ళ అయితే బాగా త అవుతాం అండి మేము ఇంకా డిహైడ్రేషన్ కాకుండా ఉండడానికి
అవునువును
నీళ్లు తాగుతాం ఇగ
పార్టి డైరక్ట్ బిందాల నీలే తాగుతాం
డే డైరెక్ట్ తాగుతాం లేకపోతే ఇక కూ కుండ కుండా నీళ్లు తాగుతాం
ఆ కుండా మంచిది ఆరోగ్యానికి
ఉమ్ మ్ ఇంకా వాటర్మీలోన్ తింటం మ్
పచ్చడి కలపాలి మంచిగా
సలాద్ అవుతాం ఇంకా వాటర్ మిలన్ నిమ్మకాయ జ్యూస్ నిమ్మకా షర్బత్ షర్బత్ తగ్గట్టు
అవును
ఇక ఊళ్ళు ఉంటాం కాబట్టి షర్బత్ ఇ నిమ్మకాయలు ర్బత్ ఎక్కువ తాగుతాం ఇంకా ఇంకా ఏం చేస్తారండి ఏం లేదు ఈ ఎండాకాలం వచ్చిందంటే చింతపండు మనక మాకు దాని ఆ మాకు దానిమ్మ చెట్టు ఉంది జామకాయ చెట్టు ఉంది
అవున
ఇగ కళ్యామక్ చెట్టు ఉన్నది ఇప్పుడు కాస్తా లేవ్ అండి ఒకసారి కాసినై గంతే
జామకాయలు కాస్తున్నాయియ
లేదండి ఖత్తలె ఇప్పుడే చిన్న చె
అయ్యో ఇప్పుడు గాదు సీజన్
ఇ ఇప్పుడోక టమాటలే ఏ ఉన్నాయండి ఇగ ఏం లేవు
టమాట్ చెట్లు ఉన్నాయా మీకు
ఉమ్ టమాట చెట్లు ఉన్నయి అవే మోలిసినయి మేం బెట్లే
ఫులు చెట్లు ఉన్నాయా మాక్ టమాటా చే ట్లున్నాయి అది చిక్కుడు చెట్ చేస్తున్నదీ ఇగ చికూడ్ లాస్ట్ కాచిన్ దా ఇగ కాయ కొంచమ్మే ఉన్నది ఏ ఉగాదైతే తిసేయాలె చెట్టు చాన్ ఇష్టం చికూడ్కాయ
అవునా
పూల చెట్టు ఉన్నది సపోటా చెట్టు ఉన్నదా సపోట కాయలు వస్తున్నాయి ఇప్పుడు
ఇప్పుడు సీజన్ కదా తిం తినుంరి బాగా
ఆ
మంచి ఉంటాయా
పెద్దగౌతుంది స సపోటా బొప్పాయి చెట్టు వుంది గాని ఇప్పుడే పుతా లేదు
అవునా
ఉమ్ కోబ్బరి చెట్లు ఉన్నాయి
ఇగ సమ్మర్ ఒస్తే కొబ్బరి మ్
మున్నక్కాయలు కూడా ఈరోజె తింప్పారు
ఆ ములకాయలు కూడా హెల్త్ క్ మంచి ఇగ ఇంకా ఆకుతోటి కూడా పప్పేసుకొని తింటారు మ్ మేము పప్పులో ఎసుకుంటాం మీరు ఎసుకుంటారా మేము పప్పులొ ఎసుకుంటాం అండి ఈ ఆకును
పోడి చేసుకోవధా
ఆ పొడి ఒకసారి ఎసుకున్నాం కానీ ఎక్కువ శాతం పప్పులు ఎసుకుని తింటాం
ఆ కాయలు కాయలు కూర టామ్ టమాటా కర్రీ వండుకుంటరా లేకపోతే స సాంబార్ లో వేసుకుంటారా
ఆ అ బాగా ములక్కయలు ఉంటే టమాటాల ఏసీ అండ్ కుంటాం ఇగా రెండు మూడు ఉంటే సాంబార్లు వేసుకుంటాం
మ్ మేం కూడా అంతే
ఈ మధ్య దొరుకుతలేవండి అప్పట్లో ఊకే బాగుండే మస్త్ అండుకోని తిన్నం మేం ఆ అవ్ను
పాతకాయ లేదు
మొన్న అంతక ముందు సంవత్సరం అయితే ఎప్పుడు దొరికింది అవును అంతా ముందు బాగా దొరికింది కానీ ఇప్పుడు దొరుకుతాలేవ్ అవును అప్పుడే కొంచం సనగా కాయలు పడై మిక్ గూడ ఇష్టంగా తింటారా ఇంక రామం ముల్లకాయలు
ఇష్టంగా తింటామండి. ఆకుల పచ్చడీ కూడా చేస్ కుంటాం మునుగకులు. చాలా బాగుంటది
అవునా
ఉమ్ పొడి చేస్కోనీ ఫస్ట్ ముద్ర. అది ఫస్ట్ ముద్ద ఒక్కటీ అదే తినాలి.
అవునా.
పొడి చేస్కోని పెట్టుకున్నప్పుడల్లా కడియాలంతవేస్కోవచ్చూ.
ఆహా ఇగా అప్పడిదప్పుడు. పప్పులేస్కుంటే మంచిగుంటది.
ఉమ్.
ఇక నిల్వా ఉంచుకోవాలంటే ఇంక పొడిచేస్కోనీ. అట్లా ఏస్కున్నా ఇగా.
బాగుంటది. ఎంతైనా మునగ చెట్టు మీదికి ఏ చెట్టు రాదు మునగ. ఆకు పనికొస్తది కాయలు పనికొస్తాయి. పూత కూడా పా కూర వండుకుంటారు మీకు తెల్సా.
తెల్వదండి.
ఎలాగా.
ఓకే అండి.
బాయ్.